హలో
ఆ హలో
హలో ఆ
ఏం చేస్తున్నవ్
ఏం లె ఇగో కిటికీ కాడ నిలబడ్డ ఐతే అద్ధం బెట్ ఇనా అద్దం జారి అన్నం భోగాన్ మీద పడ్డది నవ్వుతున్నా
ఆహా
ఊ
అవునా
నువ్ తిన్నవా
తిన్న
ఏం కర్రీ నీది
టమాట ఆలుగడ్డ
ఆహా
నీది
మాది వంకాయ ఆలుగడ్డ
ఆహా
ఊ
నువ్ వంకాయ కూర తింటవ
తినను
అవునా
ఊ
ఉహు
కనీ ఆ ఏం లే ఇగో వర్షం పడుతుంది మీ సైడ్ పడుతుందో
ఆహా
పర్తలె మీ సైడ్
పడుతుంది
ఓ మస్తు పడుతుంది చూస్తున్నా ఇట్లే పడుతుంది ఎంతసేపు పడుతదో అని
ఆహా
అట్లా నువ్వు
నేనేం చేసలె కూర్చున్న నార్మల్ గా
మ్ హ్మ్
ఉ
పోలే ఈరోజు
పోలేన్
ఎందుకు
రూవికోఫ్
ఒహ్ వీక్ఒఫ్ఫ్ఫ అహ్మ్ చెప్పాలి మరి ఎం చేస్తావ్ వీక్ ఆఫ్ అప్పుడు ఇంటి కాడండి
ఏంలేదు ఫోన్ అటుకుని చూత కూర్చుంటా
అంటే రెస్ట్ ఏం తీస్కోవా
ఏం తీస్కును
అయ్యో ఫోన్ వత్తుకుంటా రీల్స్ చుస్తావా రీల్స్ చేస్తావా
రీల్స్ చూస్తా
ఆ చెయవా
చెయ్యను
ఎందుకు ఇంట్రెస్ట్ ఉండదా లెక్పోతే యాక్టింగ్ రాదా
యాక్టింగ్ రావు
ఓకే చెప్పాలి మరి ఇంకా
చెప్పాలి నువ్వే ఇంకా
అంటే నార్మల్గా నువ్వు ఇంటి కాడ ఉన్నప్పుడు వీక్ ఆఫ్ టైమ్లొ ఏంచేస్తావ్
ఏం చెయ్య ఫోనేత్కుంట సూస్త అంతే
అంటే ఇంకా తినవు చెయ్యవు లేస్తావు ఫోన్ అటుకుంటావ్ చూస్తావ్ అంతేనా
లేస్తా స్నానం చేస్తా ఫోన్ అట్టుకుంటూ చూస్తా
ఇంట్లో పని చేయకపోతే ఎవరు ఏమన్నారా నిన్ను మరి
ఏమనరూ
ఆహా చెయ్యాలిగా చేయకపోతే ఎట్లా చెప్పు
సాయంత్రం బసన్లుతోమి ఇళ్లులుడుతాంతే
నువ్వు ఏదో నేను అడుగుతున్నా కాబట్టి నామకే వస్తే చెప్తున్నావులే
ఉహు
ఎంలేదు
అయితే పని చేస్తావ్ నువ్వ్ కూడా ఇంట్ల
చేస్తా
ఏమో మరి మీవోల్లనడుగుతే ఏం పని చెయదు ఏమనంటే ఆడ యేసోచిన నేనేం జెయ్యాలే అని అంటది పోనోతుకు చూస్తుంది అనిన్ని అ ఇన్నాను
ఉమ్ ఏం మొన్న రాహుల్ ఫోన్ చేసిండా నీకు
చేసిండు
ఏమంటుండు
ఎం అంటలే
ఊహు దేని గురించి మాట్లాడాడు మీర్
ఏమో నాకు ఇప్పుడు ఇప్పటిదాకా నీతోనే ఏం మాట్లాడినానో గుర్తుండదు ఆపిలా తో ఏం మాట్లాడిన అంటే ఏం చెప్తా చెప్పు
ఊహు నాతోనీ మాట్లాడక ముందు కును నా గురించి అడగాలేదా
నీ గురించా ఏం అడగలే
నిజం చెప్పే
అయ్యో నీ గురించేందుకు అడుగుతాడు ఆ పిలగాడు
ఉహు
ఉమ్ ఎట్లా నువ్వు ఎట్లా నువ్వు మీ అన్న మాట్లాడుకుట్లేరుగా ఒక నిమిషం ఆగే ఒక నిమిషం ఆగు మమ్మీ నీళ్ళు పడుతున్నాయ్ బంద్ చేస్తున్నా
ఆ ఏట్లో మీ ఇద్దరు మాట్లాడుకోరుగా
ఆ
ఎట్లా మీ ఇద్దరు మాట్లాడుకోనప్పుడు నువ్వు మీ అన్న నన్ను ఎందుకు అడుగుతాడు అంటున్నా
ఊహు కాదు నువ్వు అన్నావుగా నేను మాట్లాడతలేను ఆమె ఆమె కొంచెం పొగరుగా మాట్లాడిందేమో అ అన్నాడు అన్నావుగా నువ్వే
ఆ అదే నువ్వు ఆ రోజు రా అన్నావంటా గాదా
ఆ
అయితే ఆ పిల్లగాడు ఫ్రెషప్యి వస్తా అనే లోపు ఆ ఏమొద్దు అవసరం లేదు అని చె ప్పేసి నువ్వు బస్సు ఎక్కినవంట కదా
ఆ
నా పిల్లకి మీ చెల్లెలకి మాస్ పోగరు ఉంది అని చెప్పి అ టున్నాడు అనమాట నేను వస్తా చెప్పిన ఆ మళ్ళీ ఆగొచ్చు కదా బస్ ఎతున్నాని ఎందుకు అందుకే నాకు కోపం వచ్చింది అని అన్నుండే
ఆహా
అట్లా
ఆహ
ఆ నేనేమన్లే ఇగ అన్ని నువ్వు ఏమంటారు మీ అన్న చెల్లెండ్లకి ఇద్దరికే తెలవాలే మీ ఇద్దరు కొట్లాడతారు ఒకటైతారు మధ్యల నేనేం చెప్పిన ఏమంటారు వేస్ట్ అని నేనన్న అంతేగా మరి ఇప్పుడు నువ్వు మీ అన్నతోని మళ్ళా మాట్లాడవా
ఉమ్ మాట్లా ఆల్రెడీ మాట్లాడుతున్నా కానీ
అదే చెప్తున్నాగా మీ ఇద్దర్ మధ్యల వచ్చినోల్లు ఎర్రి పువ్వులు అయితారు
ఉ
ఆ మరి నువ్ ఏమంటరు ఇద్దరు కోట్లడతారు బాగానే ఆ మాట్లాడారు మంచినే అంటరు మళ్ళా ఫోన్లు చేస్త నేను మధ్యల ఎడ్డిమెనే
ఉహ
అందుకే ఇగ నేనేం అనను మీరు మీరు ఒకటి అన్న చెల్లెలు ఇమ్మ వాని ఇంకా వాడుతుంది ఇంత కూడా తక్కువ అయితలేదు
మాట్లాడుతున్నాను నార్మల్ గా మాట్లాడుతున్నా అంత మాట్లాడత
ఆయిన మీ ఇద్దరు కొట్లాడతారు మళ్ళా అ నువ్ అంటావా మా అన్నతో నేను ఏం మాట్లాడా చెయ్య అంటవ్ మళ్ళ మాట్లాడుతావు ఇప్పుడే అంట మళ్ళా మీ అన్న ఫోన్ చేయంగానే మాట్లాడుతవ్ ఈ మద్ద ఇట్లా అంటే ఫూల్స్ ని చేసేస్తావ్ ఉహు చెత అ సౌ ఆ వస్తుంది
నీ దాంట్లో ఎం వస్తలే నువ్ ఏడున్నవ్
బయట ఉన్న నేను
ఓహో బయట ఉన్నవ
ఉ
ఉహు
నిద్దర నయిస్ వస్తు చూదేమో కాని నాయిస్ వస్తుంది కొంచెం ఆ నాయిస్ దగ్గర నుంచి దూరం ఉండరాదు
డోర్ కొ డోర్ పెట్టే ఉంది అయినా వర్లుతుందేమో
ఆహా
కాదు సూది ఉందా
ఏమో నాకేం తెలుసు మీ ఇంట్లో తూమి ఉండేది
నువ్వు మొన్న వచ్చినావవా మా ఇంటికి వచ్చిన
అదే ఏం సౌండే అది
నిను పిలుస్తుంది
ఓరు మి నాయనమ్మ నా
ఆ
జర ఆగమనరాదు ఎందుకంట అట్ట గట్టిగా ఒర్లుతుంది
హ అరె సూరున్నా ఎప్పే
ఏమో మీ ఇంట్లది నాకు ఇట్ల తెలుస్తుంది నువ్వు
ఉ
చూస్త దారంకి ఏడనన్నా ఉంటదేమో
ఉహు
అట్లే చెప్పాల ఇంకా
చెప్పాలి ఎట్లా
బయటికిళ్ళవ నువు ఇంట్లో కెళ్ళి
ఎళ్ళను
ఎందుకు బయట ఆ గాలి తగలనియావా
ఉహు తల్గనియ్య
అబ్బ ఎందుకు
తలగనియ అంటే అబ్బా అంటవ్
అంటే ఇప్పుడు నువ్వు వర్క్ కు పోయేటప్పుడు కూడా మొత్తం తురుకోలలాగా బురికేస్
బైటికెళ్ళ
అంటే జాబ్కి పోయేటప్పుడు
ఆ
బుర్క ఎసుకొని పోతావు
ఆ
నువ్వు తురక దానివ ఏంది చెప్పాలి మరి ఇంక ఇంకేంటి విశేషాలు
నెక్స్ట్ నెక్స్ట్ ఇంక
ఇంకా అంటే వాన అయితే మస్తు వస్తుంది ఇంక తక్కువ అయిత లేదు లేగ ఇంక కొంచెం ముసరు ముసరు వస్తుంది
పోతాది అక్క
ఏమండి
షాప్ కాడికి పోతదంట ఆమె
ఆమెకి పాణం మొత్తం అన్నే ఉంటది ఇంట్లో ఉండదు కదా
ఉ
నాకు తెలిసి ఇప్పుడు కొంచెం కొంచెం పడుతుంది లైట్గ ఒకవేళ అనుకో ఆమె నాడకకి పక్క నడుస్తుంది ఇప్పుడు నువ్వ నేన అంటే ఉరుకుతాం తడవము అట్లా అంటున్న చెప్పు ఒకసారి అయితే
చెప్త ఆ
ఆ
ఆ ముసలామె దీపిక తోని మాట్లాడుతున్న దీపిక తోని మాట్లాడుతున్న ఆ ఇప్పుడే పో వచ్చింది మళ్ళీ వస్తుందంటున్న
హలో హలో
ఆ